హాయ్ అండి
హలో
హలో నా వాయిస్
ఆ ఆ వినిపిస్తుంది నాకసు వినపడుతు బాగున్నావా ఆ క్లియర్గా చెప్పక బాగున్నావా.
ఆ బాగున్నా నువ్వు బాగున్నావా
ఉమ్ బావున్నా తిన్నారా
ఆ తిన్నాము ఏం తిన్నారు మీరేం తిన్నారు
ఉ పులగన్నం చెట్నీ అక్క పులగన్నం చెట్నీ పులగన్నం చెట్నీ
శె ఆహా శనివారం అనా అవునా ఉహుహు మేమ్ ము దోశ పన్నీరు దోశ పన్నీరు తిన్నాను ఉమ్ శనివారం కదా ఇప్పుడే పూజ
అహా పూజ అయిపోయింది ఇంగా మామ్ ఇప్పుటికి ఆఫ్టర్నూన్కి ఏం చేస్తున్నారు అని
ఆఫ్టర్నూన్కా ఏం చేస్తున్నాను ఆ బెండకాయి చారు చేశాను గోకరకాయ మీరు హ్ గోకరకాయ అంటారు మా సైడు అది చేస్తున్నాను గోరుచిక్కుడు అంటారు చూడండి ఆ అది చేస్తున్నాను అనమాట మీరు
ఉహు ఏం లేదక్క ఉంది చె చూడాలి
అవునా ఉ ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు
ఏం లేదక్క ఫ్రీగానే మరి పేర్ల పండగ జరిగింది కదా ఎక్కడికి పోలేదా మీరు.
ఏం పండగ
పిర్ల పండగ
పిర్ల పండగనా అదా చేశారు రు ఇంక మేము అంతగా ఏం చేసుకోము వెళ్తే చూస్తూ ఉంటాము మీ సైడా
మా సైడ్ ము ము అంటే మా సైడ్ ఏం లేదు కానీ చేస్తారు కొన్ని కొన్ని ఊ వేరే ఊర్లలో చేస్త్
చేస్తారు అవునా ఉ ఉ అవునవును చేస్తారు మా దగ్గర కూడా చేస్తారు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కానీ ఇంకా ఏం వెళ్ళలేదు ఇగ ఎప్పుడు ఎవ్రీ ఇయరు వెల్త్ తు ఉంటే బాగా అనిపిస్తది మీమేమి ఎప్ వెళ్ళను బయట వెళ్తు ఉంటాయి కదా వల్ పిర్లు వెళ్తు ఉంటే చూస్తూ ఉంటాను అనమాట కొంచెం మా
ఆహహు
ఉంటుంది అనమాట ఇంకా అందులో దర్గా అ ఓ అది ఉంటంది కదా మసీద్ కూడా మ దగ్గర ఇగ అట్ల మ్
మీరు బాగా చేస్తారు కదా వెళ్ళి చూసి రావ చ్చు కదా
ఆ హా హా ఏం మేమేమి చెయ్యము చేసే వాళ్ళం
ముంది మాముూలుగా చూసే వాళ్ళు చూడ్ని పోతారు మనమేం చేసేదేంలేదు. పోతే ఏదన్నా చక్కర అట్లా తీసుకొని పోయి చదివించు కోడము లేదంటే లేదు. మామూలుగా చూసి రావచ్
కానీ అవును కానీ మా దగ్గర చార్ ఆహా! అవునా మా దగ్గర అట్ల డ్యాన్సులు అట్లా ఏం చెయ్యరు కాపో చాలా అంటే మేమున్న ఏరియా మెయిన్గా ముస్లిం ఏరియా ఎక్కువగా ఉంటుందన్మాట ఇగ ఆ మసీద్ అదే చాలా మంది ఉంటారు. అసలు మనం నిలబడడానికి కూడా ఇట్లా ప్లేస్ ఉండదు. తొక్కిసలాటలాక అవుతదాడ ఇంగాట్లా పి చిన్న పిల్లల పిల్లల్ని తీసుకొని ఎక్కడికెళ్ళాలి అని చేస్తారు మళ్ళీ పి పిల్లలకు కొనుక్కోడానికి అవి ఇవి స్టాల్స్ పెడ్తారు. మంచిగనే ఎస్తారు పెద్దనే ఎస్తారు.
మ్ వారం రోజులుంటది మామూలుగయితేనా ఏ నిన్న అంటే గురువారం శుక్రవారము ఈరోజు మూడు రోజులు మ్ కొంచెం బాగ చేస్తారు. ఎక్కువ జనాలోస్తారు తర్వా త నార్మల్గా చేస్తారు. హ్మ్
ఇప్పుడు బానే చేస్తున్నారు హ్మ్ చేస్తారు. ఐతే వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తార్లేండి.
మ్ హు బాగుంటుంది జనాలు అంటే అందరూ వస్తారా బాగా కలిసి ఉం చేసుకుంటారు కాబట్టి పోయినా కొంచెం టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటుంది. మనకు టైం పాస్ అవుతుంది.
అవును.
బోర్ కొట్టదు కదా మనక్కూడా అలాగా ఇవి రోజు ఉండేవే
అవి రోజు ఉండేవేలే కాని మ్ మా ఇంట్లో ఏం టి అంటే కొంచెము పొలిటికల్గా ఉంటారన్నమాట వాళ్ళు ఇంగేం చెప్తారంటే అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు. అట్ల కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి వాళ్ళకి పొలిటికల్గా ఉన్న వాళ్ళకి
అ ఆ
ఎల్లకుడదు అటెల్లకూడ్ ఇటేళ్ళకూడదు అని అంటారు మా దగ్గర అయితే
హ్మ్
ఇంకా అయితే మీరేం చే మీరేళ్ళలేరా అయితే
ఆహ లేదక్క వెళ్ళకూడదనేసి
వెళ్లగుడదనేసా ఓకే ఓకే
మ్
ఇంకా మీ దగ్గర అం అంటే మీరున్న ఏరియాలో ఏది బాగా జరుగుతుంది పండగ
మాకు మామూలుగా అన్ని పండగలు మేము చేసుకుంటాం అక్క ఈ పండగల కన్నా ఏదన్నా పెద్దమ్మా జాతర ప్ప ఇది గంగమ్మ జాతర గంగమ్మ జాతర అంటే ఆవులు దబ్బమంటాను ఇంకా వచ్చేసి ఇదే వీళ్ళు ఇట్లనే మొహరం పీర్ల పండగ లాగానే మాకు ఎప్పుడ అంటే నవంబర్ అక్టోబర్ ఆ టైమ్ లో చేసుకుంటాం మేము ఇది మామూలుగా దశగిరి సాంపద చేసుకుంటాము ఆ పండగలకు అందరు వస్తారు ఇక మామూలుగా ఉగాది సంక్రాంతి దసరా అంటే ఇవి నార్మల్ గా కొంతమందికి కుదురుతుంది కొంతమందికి కుదరదు ఇవి చేసుకున్నప్పుడు జాతరలు ఇట్లా ఏదన్నా దస్తగిరీ పండుగ చేసుకున్నప్పుడు అందుకైతే ప్రతి పండగ ప్రతిక్క ఇంట్లో చేసుకుంటారా
అమ్ మీది వాయిస్ బ్రేక్ అవుతుంది కొద్దిగా చూసుకోరా
అంటే అంటే ఆ పండగాల ముస్లింస్
అవును
ఆ పండుగ చేసుకునేది నిర్మాల్గా ముస్లిమ్స్ వాళ్ళ
అవున అవును ఎక్కువగా కొంచెము మీది వాయిస్ బ్రేక్ అయితుంది కొద్దిగా చూసుకోరా. కొంచెం సిగ్నల్స్ ఉన్న దగ్గరికి వెళ్ళండి.
ఏమి ఉన్నది హలో
అదే కొంచము వాయిస్ బ్రేక్ అవుతున్నట్టు ఉంది నిపిస్తుంది నాకు ఆ ఆ వినిపిస్తుందా నా వాయిస్.
హలో.
హలో.
ఆ అక్క వినిపిస్తుందా ఆ వినిపిస్తుంది అక్క.
ఆ ఆ ఇప్పుడు క్లియర్గా ఉంది చెప్పండి చెప్పు
అంటే దస్తగిరి స్వామి పండగ అనేది. మామలుగా ముస్లిమ్స్ కదా చేసుకునేది ఆ పండుగ. మా ఊర్లో అలా ఎవర్ లేరు కానీ మేము చేసుకుంటాము.
అవునా.
అందరూ చేసుకుంటారు మా ఊర్ల
టైంలో
దగ్గరనే ద దర్గా ఉంది.
ఓ అదే అంటున్నా ఉమ్ దర్గా ఉందా.
పెద్దమ గుడి ఉంది. ఒక రెండిళ్ళు తర్వాతనే దర్గా కూడా ఉంది మాకు.
ఉమ్ అవున
చేసుకుంటాము ప్రతి సంవత్సరం చేస్తారు మాకు
అవున
అంటే ఆ రోజు జనాలు ఎక్కువ వస్తార ఆ చుట్టాలు అందుకు అందరుూ పిలుచుకుంటారు ప్రతి ఒక్క ఇంట్లో ను చేస్తారు అంటే జం అనేది బయటికి వ ప్రతి ఒక్క ఇంటి నుండి మకు.
ఓకే ఓకే ఉహు
అప్పుడు కూడ బాగుంటుంది మాకు మామూలు పడుగల కన్న టైమ్ లో అయితే చాల మంది కలుసు కలుసుకుంటాం మేము.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
ఉ మామూలుగా అది దసరా ఇట్ల అన్నారు అనుకో దసరాకైనా గానీ అమా ఇక్కడయితే పల్లెటూరులో అయితే చే తక్కువ చేయడం చేస్తారు కానీ న. ల్ గా చేసుకున్నంత వరక మాకు టౌన్ లో అయితేన ఊరేగింపు అందుకుంటుందా వ తొమ్మిది రోజుల పాటు. ఆ అక్కడ ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవ అలంకరణ చేస్తారు కద
. అవును అమ్మవారి అలంకారన కి దసరా చేస్తారు అవును దుర్గామాత
ఉ
ఉ
అప్పుడు చూడడానికి వెళ్తాము
ఆహా మీ దగ్గర కూడ ఎస్తార అట్లా. ఉహు దగ్గర కూడ చేస్తారు ఇంకా తర్వాత బతుకమ్ బతుకమ్మ చేయర
అంటే తెలంగాణలో కదా ఎక్కువ చేసేది అవి తెలంగాణలో ఎక్కువ చేస్తారు పండగ అదే ఆ టై లోనే కదా చేసేది
అవును అవును దుర్గామాతకి పెట్టేసి ఆ అవును ఇక లేడీస్ అయి లేడీస్ది పెద్ద హవా ఉంటుంది ఇక ఆ టైంలో జెన్స్ తక్కువ కనిపిస్తుంటారు పో
ఒకసారి నా చూడాలి ఎట్లా చేస్తారు అనేసి
ఆ బాగుంటది తెలుస
మామలుగా అది మొబైల్స్లలో టీవీలలో చూడడం తప్ప మనము అంటే దగ్గర నుంచి చూసింది లేదు ఇంతవరకు బతుకమ్మ పండుగ
అవునా మంచిగా మీరు కూడ హైదరాబాద్లో ఎవ్వరు లేర మీకు రిలేటివ్స్ అట్ల
ఉన్నారక్క మాకు వెళ్ళడానికి కుదరద్దు అందరు ఉన్నారు
ఉన్నార మరి ఆ టైమ్ లో వెళ్ళాలి ఉంటంది ఒక టూ డేస్ అయినా సరే వన్ డే టూ డేస్ అయినా మస్తు ఇంకా హైదరాబాద్లో ఇంక ఎక్కువ బతుకమ్మ అంటేనే ఇంగ చేస్తారు ఇంకా బోనాలు బోనలు పండుగ అక్కడ మాసంలో చేస్తాం మేము బోనాలు అమ్మవారికి బోనాలు తీసుకో పోతాం అవి కూడా బాగా చేస్తారు తెలంగాణ సైడ్ మా సైడ్ అయితే చాలా బావుంట ఉంటది పెద్ద అమ్మవారికి అని ఎల్లమ్మక అని బోనాలు దీసు ఆషాఢమాసంలో మీరు ఎప్పుడు తీస్తారు బోనాలు ఏ
మాకు అట్లా ఏం లేవు ఇ ఇది జాతర టైమ్ లోనే మేము చేసేది బోనాలు
అవునా
హ్మ్మ్ పెద్దమ్మ జాతర ఆవుల పబం అంటే గంగమ్మ జాతర ఇ ఇట్లా ఈ జాతర ఈ టైమ్ లోనే బోనాలు నార్మల్ గా ఎవరన్నా ముక్కుబడి ఉంది అనుకుంటేనా పెట్టుకుంట ంటారు ఇంకా అంటే తర్వాత బోనాాల పడుగ అనేది మాకేం లేదు ఎవరేం చేయరంతగా ఏదైనా మొక్కుబడి ఉంది అనుకున్నప్పుడే వెళ్తాము హ్మ్మ్
ఇంకా మీరు ఏరొక్క పున్నమ్మి అట్లా చేసుకుంటారా
అక్క
ఏరొక్క పున్నమి ఏరొక్క పున్నమి ఆ ఏర్ ఒక పున్నమి ఆ ఇక్కడ ఏరొక్క పున్నమి అంటావ్
త్త ఏరువకా పున్నమి
టైప్ నేరొక్క పున్నమి ఏర్
ఏరొక్క ఏరొక్క అంటే ఏ ఏర అం ముందర్ వాళ్ళు ఏరువకా
ఓకే ఓకే హ్మ్మ్
హ్మ్మ్ ఏరువాక పున్నమి అంటే ఆ దాని గురించి కూడా నాకు పెద్దగా తెలియదు అక్క అసలుకి అంటే అది చేస్తారని తెలుసు కాగాని ఎట్లా చేస్తారు ఏ మనీ
హ్మ్మ్ అవునా నా కూడా అంటే ఆవులు అవన్నీ ఉంటాయి కదా వాటి భక్షలు ఏమంటారు మీరు పోలేలులాంటారో భక్షాలూ అంటారో అవి చేస్తారన్నమాట చేసి ఆవులకు పెడతారు అట్లా చేసి ఇత్తనాలు వేస్తారు కదా అక్కడ పూజ చేయడము సమ్ చేస్తారంటే నేను కూడా నా కూడా తెలిలీయదులే కానీ మాకు ఉన్నాయి అంటే పొలాలు ఉన్నాయి కాకపోతే మేమేమి చెయ్యమంగవి అంత బిజినెస్ లవ్
వయోస్ స్లో గా వస్తూ
ఇక అట్లానే మేము ఏమి
వాయిస్ స్లోగా వస్తుంది నీది
స్లోగా వస్తుందా